యా
నువ్వు పోయిండ్ల తెలిస్తే సినిమాకి సమంత దని
ఆ
నువ్వు గుడా పోయ్యెటోడివా తెలిసింటె
అట్లా కాదు వాడి నైట్ చెప్తా అన్నాడు వెయిటింగ్ న్యూస్లో సమంతా ప్రెగ్నెంట్ అని వచ్చింది అది ఇది అంటే ఇంగ ము మూవీ బాగుందంట నాకు చెప్తుంది అంటే చెప్తా అన్నా. నేను ఫస్ట్ మూవీ కి బోయిండేది సాయిధరున్ తేజ్ ది జవాన్ దెలుసా నీకు
ఉ
ఆ ఆ మూవీకి బొయిన్న కొలమనేర్లో
బాంటుంది జవాన్ గుడా
హుమ్ ఫస్ట్ ఆమెమా మమ్ములకి పిలుతే పోయింది ఆమె. అప్పుడు ఆ మూడు వేల్ తెలుసునా అండి. ఫస్టు ఆ మూవికి మళ్ళీ పేట మూవికి పోయినా రజనీకాాంత్ ది అంతే ఇంగ సినిమాలకే పోలేదు మరి ఎడొచ్చిన తర్వాత మీద పోయినా అసలు మా నాయన సినిమా తి తీయేటర్ పోయినాననే తెలీదు తెలిస్తే మెట్టితో గొడ్తాడు అట్లుంటుంది సిచువేషన్ తోం తోం తోం తుత్తురతోమ్
ఏం సినిమాలు జూషినా గుడా తిడ్తాడ మీ నాయన
ఊమ్ దాన్ జూస్ దాన్ జూసి ఏం నేర్చుకుంటావ్ అంటాడు
చర్చి లో బొయ్ గుచ్చోలంటన ఇంగ ఇరవై నాలుగు గంట్లు
బైబిల్
ఇంగ ఇరవై నాలుగు గంటలు బైబిల్ జదవాలి మీ నాయనకైతే
ఊమ్ అది అంతే దప్ప ఇంగేం మాట్లాడలేమ్ మా నాయనతో రారారంక టైటాన్ ఏం సీఫలమా అదీ. వినబడతాంద
బోర్ గొడతాంది
పైతాన్ నేర్పి నాకు
ఆ
పైతాన్ పైతాన్ నేర్పి ఇట్లమా
వామ్మా పక్కనే ఉన్నాడు గదా వాడు పోయ్యి పైతాన్ నేర్పిరా అని చెప్తే నేర్పిస్తాడు గదా
వాడు నేర్పిన అవసరంలా వాడుత వాడు చదువుతా ఉంటాడు కాబట్టి ఎట్లా వాడు పక్కన కూర్చొని స్టార్ట్ పేడీతే ఇంట్రెస్ట్ వస్తుంది నీకు కూడా వాడు చదువుకుంటా ఉంటాడు వాడు పక్కనే
ఉ
మాకైతే వచ్చే ఇంట్రెస్ట్ కూడా పోతుంది అనమాట పక్కన తనుని చూసి ఆ ను నువ్వన్నా రూమ్ లో పడుకోన్నావు రా ఆ పిల్ల అయితే పోయి ల్యాప్టాప్ కూడా ఓపెన్ చేయదంట క్లాస్ లో
ఆ
గేమ్లు ఆడుకుంటా స్టోరీలు చదువుకుంటా సినిమాలు చూస్తా ఉంటుందంట వాళ్ళ సార్ ఏమ అనడంట చు స్కూల్స్ కూడాచ్చ పట్టే అంటే చూసినా కూడా ఏమన్నాడ అంట గేమ్ ఆడేది అట్లా ఆది చేస్తాంది ఆ మాత్రం దానికి ఏంటి కి మీ ఇంటికి పోయి కూర్చోవచ్చు మడ్ సంగ తిండి అన్నా పెడ్ పెడతారు అన్ అటి రోజు పొద్దున లేసి అంత సావు ఎందుకు కాలేజ్ పోయి కూర్చోన్నాడా అప్పుడే సాయంత్రం అయిపోయింది సండే అయిపోయింది అబ్బా ఏం చేసినానని మధ్యాహ్నం నుంచి అప్పుడే అయిపోయింది
సండే ఎన్ని గంటలకు లేచివు ఈరోజు
తో ఎప్పుడు నేను ఎయిటికె లేసాను అనుకుంటా ఫోన్ చూస్తా ఉన్నా నైన్ థర్టీ వరకు నైన్ థర్టీ కి లేసి బ్రష్ చేసి టిఫిన్ తినేసి వచ్చి మళ్ళా ఫోన్ చూసుకుంటా కూర్చొని మళ్ళా తలస్నానం చేసి మళ్ళా పోయి తినేసి వచ్ ఛీ ఇంగా ఫోన్ చూస్తా ఉన్న నువ్వు కాల్ చేసినవు ఇంకొక టెన్ మినిట్స్ తర్వాత చేసింటే నువ్వు ఆ గ్యాప్ లో నేను నిద్రపోయి ఉండే ఏమో ఇంగా
ఇంగా
ఇంగా నిద్రపోయింటే ఇంకా రా సాయంత్రం లేచిందు ఇప్పుడో అప్పుడు సండే అంతా అయిపోయింది అనుకుంటా ఉన్న నేను లేసి
అయిపోయింది ఫోర్ టెన్ అయితాంది టైం అప్పుడే
ఉ అయిపోయింది అదే మళ్ళా మూడు రోజులు కాలేజీకి పోత్ తే హాలిడే వస్తుంది ఫ్రైడే
ఎందుకు
మొహరం ఫ్రైడే మళ్ళా సాటర్డే కాలేజ్ మళ్ళా సండే వస్తది న్నవ్
సాయంత్రం స్టార్ట్ చేసినా కదా ఇంక మళ్ళీ స్టార్ట్ చేసినా అది ఈడ కరెక్ట్ వార్ జరిగే టైం లో స్టార్ట్ చేసి అది నుంచి వారంన్నా చతామనే సర్లే ఇంకా కొంచెంమన్నా కంప్లీట్ చేద్దామని పిల్లా మోగ చేస్తామని ఇంగా చేసిన నా ఇంకా ఫోన్ చేసినా నా నీకి సర్లే ఖాళీగా ఉన్నప్పుడు ఏంలేని మెసేజ్
నేను నువ్వు కాల్ చేసావని ఇంకా పైకెళ్ళలి సుమన దగ్గర ఇయర్ఫో ఇయర్బడ్స్ తెచ్చుకున్న
ఎప్పుడు
అంతసేపు ఊరికే పట్టుకొని మాట్లాడలేంలే ఇయర్బడ్స్ పెట్టుకొని అయితే మాట్లాడొచ్చని ఇయర్బడ్స్ తెచ్చుకున్న పైకలు ఆ ఇంద ఫస్ట్ లోనే తెచ్చుకున్నా
ఉ కూడా బర్డ్స్ ఏంది ఎంత చెవ్వు దగ్గర పెట్టుకునేది ఇలో బర్డ్స్ కనెక్ట్ చేసి చెప్తున్న
అందుకే నిన్ననే దానికి చెప్పు నా ఇయర్ ఫోన్స్ నాకు కాల్ మాట్లాడ కాల్స్ మాట్లాడుకోవాలా అని చెప్పి నిన్ననే చెప్పేది దానికి నిన్నెవరు ఫోన్ చేయలేదు లక్ష్మి ఒకటి ఒకసారి ఏమో చేసిన్నాము ఇంకా నైట్ అది ఎప్పుడో నైట్ లో అప్పుడు ఏం పోయినాంలే అనేసి ఊరీకే మాట్లాడినాం అదు ఆఫ్టర్నూన్ కారం బగానే వేస్తారు అసలు ఎంత కారం వేశారో దాంట్లో
గవర్నమెంట్
ఏమో ఈరోజు ఎక్కువ కారం అనిపించింది నాకు
వాళ్ళు మీరు చెప్పినట్టు చేయరు కొంచెం తగ్గించండి అది ఇదంటే ఏమంటరా
ఏ మనరు ఏం లేేమన్నా లేేమన్నా అంటే ఇల్లే కొట్లాడతారు ముందు మామూలుగా ఉండారు కొట్లాట్లు కొట్లాట్లు ఇక్కడ
ఫిటీ
ఇచ్చినం
ఉ హు
టెన్ అంతే
ఉ
సంవత్సరానికే కదా మీరు కట్టేది బట్ నెల నెలా కట్టకూడదా
లేదు ఒకటే కడతాము మేము ఒకటే సర్ అంటే టూ టైమ్స్ అన్నా అట్లా
ఫస్ట్ థర్టీ కట్టి ట్వంటీ కట్టచ్చు లేదా ట్వంటీ టూ టైమ్స్ కట్టాల ఇప్పుడు తాప్ ఇప్పుడు పైన లేరు ఏం చేశారు ఇప్పుడు ఫైనల్ ఇయర్ తగ్గించుకోరా మీరైతే
ఎవని
పైనలీర్ తగ్గించుకోరా అంటే ఇంటికి పోయి పోయితాంటార
అట్ల ఏం తగ్గించారు
మరి బ్యాగ్ మొత్తం కొస్తే పెట్టేసినావు ఆ డబ్బులు అప్పుడే లేది ఇప్పుడు ఇక కట్లాదా
కట్టలేదు ఇంకా కట్ మా డాడీకి చెప్పుకుంటన్నా ఆ డాడీ ఎసినడో లేదో నాకు తెలీదు మా అంకుల్ డైరెక్ట్ గా మా నాన్నకి కాల్ చేసినాడు కుంటాడు నాకేం చెప్పడు
అడ్వాన్స్ పే చేస్తందని ఒక మూడు నెలలు ఐదు నాలుగ ఐదు నెలల ముందే చెప్తే రెడీ చెసి పెట్ లేదంత మీరు ముట్లేద అంటాడేమ
అ ఆయన టైంకి చేయాల ఆయన టైంకి వెయ యమాలే చెప్పాలమ్మా ఎన్న సినిమా స్టోరీ చెప్పాలమ్మా రీసెంట్ గా ఏ మూవీ చూసినావు